హలో
నమస్కారమండి
ఆ నమస్కారం గుడ్ఆఫ్టర్నూన్ ఎ ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏముంది పనికి వెళ్ళోచ్చామండి ఇప్పుడే
అవునా అండి తిన్నారా మరి
ఆ తిన్నాం అండి మీరు తిన్నారా
ఆ తిన్నామ్ అండి
ఏం కర్రీ చేశారు ఇవాళ
ఈ రోజు బీరకాయ అండి మీరండి
దోసకాయ పచ్చడి అండి
దోసకాయ పచ్చడ అండి ఇంకా ఏం చేస్తునారు ఏం పనికి పోయాచ్చారాండి ఇప్పుడు
కరువు పనికి వెళ్ళొచ్చామ్ అండి
అవునా అండి ఏం చేస్తారు అక్కడ
చాపల గుంట అని తీస్తున్నామ్ అండి
ఆ
ఉ
ఇంకాని
ఒక స్టెప్ అయిపోయింది అండి తీయడం మళ్ల వారం ఇంకో రెండో స్టెప్ తీయాలి దాన్ని
ఎన్ని రోజులు పడుతది అండి అలా తీయడానికి
ఒక వారం ఒక స్టెప్ మొత్తం తీయాలండి ఒక వారం ఒక స్టెప్ ఇట్లా మెట్లు వైజ్గా స్టెప్ బై స్టెప్ తీయాలండి పది మందికి గ్రూప్
అవునవును
చుట్టూ వేడల్పు కొలతా పెడతారండి
ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు అండి
తొమ్మిది గంట్ల నుంచి ఒకటింటి దాకా అండి మ్ అంటే ఇగ పన్నెండున్నర దాకా చేస్తాం ఆ నుంచి ఇడికి వొచ్చేసరికి ఒకటి ఒకటి బావ్ అయిత్ దండి
అవునండి ఊ ఇంకా అండి
మళ్ళీ గి ఉసుకే పట్టడానికి పోవాలండి మా ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు గీలాబ్ చేస్తాల్లు వాల్లు కూలికే నండి ఒక ట్రిప్ కి ఎయి డు వందల యాభై అట అండి ఒక ట్రాక్టర్ ట్రిప్పు కు ఏడు వందల యాభై ఆ ఓక్ ఒక్కలు పడితే ఒక్కరికే ఇద్దరు పడితే మూడు వందల యాభై అండి
ఉమ్ ఎంత మంది పడతారు అండి ఇప్పుడు మరి మీరు
ఇద్దరమే అండి
ఇద్దరేనా ఇప్పుడు వెళ్ళాల్నా అండి
ఆ కొంచెం అయినంక ఎల్లాలి అండి
మ్ పండగ పనులు స్టార్ట్ అయినయ అండి
లేదండి ఇంకా కాలేదు
ఏం చేస్తున్నారు
ఇగ స్టార్ట్ చెయాలి అండీ ఇవాళ కొంచెం ఇల్లు దులిపి రేపు కొంచెం దులపాలండి మరి రేపు ఆదివారం అయితది గదా
అదివారం హాలిడే న అండీ మీకు
ఆ హాలిడేనే ఉంటుదండి గవర్నమెంట్ హాలిడే ఉంటే మాకు పనికి గుడా గవర్నమెంట్ హాలిడే ఉంటదండి మ్ ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన పని కాబట్టి
అవున మ్ ఇంకా అండీ ఏ ఏం కర్రీ చేసారు అండీ
దోసకాయ పచ్చడ అండీ
పిల్లలు బోయారా స్కూల్ కి
మ్ వెళ్ళారు అండీ పెన్సిల్ తయారు చేశే మెషీన్ తెలుసు సా అండీ మీకు
లేదు అండీ తెలియదు ఎలా ఉంటది అది
అగ్గి పెట్టే టైపు ఉంటది అండీ
ఔనా
ట్లోనేమో దాని బ్యాట్రీక్ సంబంధించింది అవన్నీ ఉంటాయి ఇంకో దాంట్లో మిషన్ ఉంటదండి
ఆ ఔనండి
మ్ ఒకదాంట్ల కలర్ వేశీ పెన్సీలు చెక్కదన్లక్ పెట్టి మిషన్ ఆన్ జేస్తే గంటకి నాలుగు పెన్సిల్లు ఓస్తాయాండి మా ఊర్లో ఒక అమ్మాయి తేచ్చుకుంది రెడీ తయార్ చేస్తుందండి
చేసాలా
ఆ చేస్తదండి మెటీరియల్ గూడా వాళ్ళే ఇస్తారు మెటీరియల్ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ రిటర్న్ పెన్ సీల్ గూడ కోనేది వాళ్ళే కాకపోతే లక్ష ము ప్పై మూడు వేలట అండి దానికి
అంత కస్ట అండి
ఆ చాలా
మ్ మరీ ఎ ఎప్పటికిస్తారా అలా టైం పడుత ఆ ఆ ఎప్పుడెప్పుడు ఇస్తారు మరి
అంటే కొన్ని రోజులక్ గిన్నని ఇస్ స్తారంట ఇచ్చాక మనం తయారు జిషిన పెన్సిల్ వాళ్ళ దగ్గరికి కొంచ పోతే చూసి అల్లా కలరు దానికి ఓ సరిగా పడకున్న మంచిగ షేప్ రాకుంనా అవి మైనేసేనన్ టండి లెక్కలొకీ రావంటా ఒక పెన్ సీల్ ఓచ్చేసి కస్ట్ యాభై పైసల ఏమో అన్ నన్ నంట అండి యాభై పైసలు ఆ ఇరవై ఐదు పైసలు మ్ నాలుగు పెన్సిళ్ళు చేస్తే ఒక్క రూపాయండి
అవునవును చూసారా మీర్ ఆ మిషన్నీ
చూడలేదండి వీలువాళ్ళు ఆనడమే తప్ప నేను డైరెక్ట్గా పోయి చూసింది లేదు చూడాల డి ఒకరోజు
మ్ హు పని హి ఇజీగానే ఉంటదా హార్డ్ ఉంటున్నది అంటున్నారా
కు రెండు మూడు వంతులకులి గిట్టుద్ది అని అంటున్లు చేసిన ఆ ఒక్కట ఆ ఒక్కామె చేస్తుంది ఆ మె అన్నది
అవునవునా
మ్ మనం ఇన్నని లెక్క జేసి సి ఈయల మనం నాలుగు వందలు జేషినం అనే అనుకున్నాం అనుకో ఆడికి తిస్కపోయాక వాళ్ళకి నచ్ చ్చితేనే గదా మనక్ ఆ నాలుగు వందలు ఓచ్చే చేషిన వాటిలన్నిటిలో
ఆ అవునండి
మ్ మళ్ళా తర్వాత వాళ్ ఎప్పటికిస్తారని గ్యారెంటీ లేదు
ఔనండి
మ్ ఇయ్యకపోతే ఆ మిషిన్ ఉంచుకొని ఏం జేసుకుంటాం మనం ఇంట్లో
అవునండి ఈరోజు ఆ ఈరోజు మనం ఆ టెన్త్ ఫ్రెండ్ అబ్బాయి కలిసిండండి భరత్
మ్ హు ఓ అద్ కామన్ అండి
హాస్పిటల్కి ఓచ్చిన హాస్పిటలో పాపని తిస్కొని పోయానా
ఎందుకు ఏమైందండి మీ పాపకి
ఎలర్జీ లాగొచ్చిందండి. అందుకే తీస్కెళ్ళాను అక్కడా ఓ అక్కడ్కి ఓచ్చారండి వాళ్ పాపన్ తీస్కొని
హ్మ్
హు మ్ చూసాను ఇంకానే ఇంకెవరైనా కల్సారా ఇంకేవల్ లేరా మ్ హ్ ఇంకా చెప్పాలండి.
నా చిన్న బాబు ఇవా ఆ లేదండి ఇవాళ సెకండ్ సాటర్డే అని హాల్డే ఒచ్చింది పిల్లలకి మ్ మా చిన్న బాబు ఊరిక్ పోవడానిక్ రెడీ అయిండు. కాత్ర పెల్లికండి అక్కడ దుర్గమ్మ పండుగ అండి. ఆ ఉంటడ ఇంత వరకైతే ఎప్పుడు పోలేదండి ఇదే ఫస్ట్ టైమ్ ఉంటడండి వాళ్ళ చెల్లె వాళ్ గిట్ల ఉన్నర్ కాబట్టి
మ్ వాళ్ పిన్నితో వెళ్తుందా?
హ్మ్
మ్ హ్
మా పెదబాబున్ గుడా మర్ వాడ్ ఎళ్తుండు గదా నువ్వు కూడా ఎళ్లద్దా అంటే కీయన్ చెప్తే వినెట్లేదండి.
ఆహా మీరు మీరెప్పుడ్ ఎళ్తారండి మరి
వెళ్తామండి మా ఆయన ఉన్నడ్ మమ్ మామయ్య ఉండు కదండి వాళ్ళక్ ఎవర్ వండు పెడ్తరు ఈ నైటు ఇగ నైట్ మొత్తం పోయి ఆడ్ చేసేదేము నైట్ వెళ్ళనండి రేప్ పొద్దున్నే ఎళ్తా అండి.
మ్ మరి మీ అత్తయ్ గారు
మొననే వెళ్ళారండి.
అన్నే ఉన్నారా?
మ్ ఫ్రైడే రోజు పోయి ఆ ఉందండి.
అంటే వాల్ అమ్మగారా?
ఆ వా మా అత్తోళ్ళ అన్నయ్య వాళ్ళు ఇట్లాందర్ అన్ని వాళ్ళు అవ్వగారండి.
ఓకే అండి ఓకే ఓకే మ్ మీరందర్ రేప్ ఎళ్తారా ఇగ
ఆ రేపెళ్తామండి.
అవునా అండి.
మ్ మీకేమైనా ఉన్నయా అండి. సెలబ్రేషన్స్ మీర్
ఏం లేవండి రేపు రేప్ ఒక బగ్ ఏందండి వెళ్ళాలండి.
బర్డేనా?
అవునండి సి అవుఅండి సిం మ ఫ్రెండు టెన్త్ ఫ్రెండ్ దండి.
అవునండి మాక్కూడా ఫోన్ చేసారండి వాళ్ళు
మ్ వెళ్ళాల్ అన్కుంటున్నామండి ఇంకా చు వెళ్ళాలా వద్దా అన్ చూస్తున్నా.
హ్మ్
మ్ ఇంకా అండి
ఒత్తుల్ గిట్లా ఏమన్న చేస్తారా అండి మీరు?
ఆ చేస్తానండి చేస్ సన్నయే అండి. సన్నగే చేస్తాం.
ఎన్ని కడ్తరండి కట్టకి
కట్టకి వంద.
హ్
వంద కడ్తం ఐదు రూపాయిల్ పడ్తదండి వంద కడ్తే
ఊమ్
మీరండి చేస్తారా మీరు
చేస్తామండి ఊమ్ సన్నఒత్తూరు ఆ చేస్తామండి ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఖాగున్న టైంలో
ఇంకా అండి ఇంకేం పనులు చేస్తారు?
ఇవాళ కరువుపని దగ్గర ఒక ఆవు ఈనిందండి. దానికి అబ్బాయి పుట్టిందండి
అవును
ఉమ్
ఉమ్ మార్నింగ్ ఎన్ని గంటలకు పోతారు కరవు పనికి
నైన్ కి
నైన్ కా ఒకే అండీ ఇంకా చెప్పాలండి
దేవుల్లకు దీపాలు గిట్లా ఏమైన్నా పెడతారా అండి మీరు ఏ ఎప్పుడు ఎప్పుడు పూజలు చేస్తారండి దేవుడీకి
సోమవారం శుక్రవారం అండి చేస్తాము
ఉమ్ హు శుక్రారం సోమవారం మేసి ఇట్లు తినారా అండి
సోమవారం తినమండి శుక్రవారం తింటం
అలాలు మురుదార్ అని ఏమన్నా ఉందాండి
లేదండి అవన్నీ ఏం లేవండి మాకు మీగన్నీ మీకున్నాయా
మాకు కూడా లేవండి ఆదివారం తినం సోమవారం తినం
అవున అన్ని
ఉమ్ మంగళారం పెడతాం దీపం బుధవారం పెడతామండి శని ఆ చి ఆది సోమ మంగళ బూదా అండి ఆ నాలుగు రోజులండి అంటే సోమవారం ఆదివారం మంగళారం నేన్ పెడతా బుధవారం మా హస్బెండ్ పెడతారండి
అయ్యప్ప
ఉమ్ ఒక్కొక్కసారి నాకు వీలు పడనప్పుడు సండే మండే కూడా ఆయనే పెడతారండి
ఓకే అండి ఇంకా అండి
మీరెల్లమ్మ పండగ ఇట్ల ఏమన్న చేసేదుందా అండి
లే లేదండి అంటే మా అత్తయవాళ్ళు ఉంది కానీ వాళ్ళు చేస్తలేరండి
ఒక్క పొద్దు ఇట్లే ఉన్నారా అండి
లేదండి ఏం లేదండి దేవుడిని నిలుప్ ఉంటే ఉండాలి కదా దేవున్ని నిలుపుకోలేదు ఇంకా టైం పడుతదండి మేము నిలుపుకునేసరికి
ఉమ్ హు
ఉమ్ టైం పడుతది బాగుంటది కదా అండి ఎల్లమ్మ పండగ హలో
ఉమ్
ఎల్లమ్మ పండగ బాగుం ఉంటది కదా అండీ ఎప్పుడు చూడలేదండి నేను కూడా
అవునండి చాలా బాగుంటది
ఉమ్ ఎప్పుడు చూడలేదండి నేను
పట్నాలేసుకోవడం పుట్ట కమ్మడం పు పుట్ట బంగారం తేవడం ఆ దేవుళ్ళందరికీ మైల పోలు తీయ్యడం ఒడ్లు దంచడం సత్యాన భోనానికి
ఓకే అండి మరి సరే అండి
ఆ సరే అండి
బాయ్ అండి
బాయ్ అండి ట్యాంకూ అండీ మల్లీకలుద్దాం
ఉమ్
థ్యాంకు అండీ